అది ఇగ ఎప్పుడైనా పండుగలు అప్పుడు హాలిడేస్ వస్తాయి కదా అప్పుడే వెళ్తే బాగుంటది అనిపిస్ స పండగలు వచ్చినప్ పనే తిరది
మేము మేము క్రిస్టియన్స్ మేము క్రిస్టియన్స్ పండుగలు అన్నీ చేస్తాం అంటే ఇంకా వేరే పండగలన్ ఆల్మోస్ట్ చెయము ఆ
చేసుకుంటారే చేప్పండి
ఆ క్రిస్మస్ రోజు చాలా క్రిస్మస్ రోజు కాదు క్రిస్మస్ కంటే పదిహేను రోజులు ముందు నుంచే మాకు సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి హ్మ్ ఆ ఫస్ట్ బట్టలు కొనుకోడం తర్వాత ఇల్లు క్లీన్ చేసుకో షాపింగ్ ఇల్లు క్లీన్ ఇంకా వన్ వన్ వీక్ ఇకు ముందు నుంచి అయితే పిండి వంటలు పిండి వంటలు రక రకాలు ఆ చాలా చేస్తా
చాలా అంటే ఏమేం చేస్తారు చెప్పాలి కదా మాకు వావ్
అరే అరిసెలు చేస్తాము అరిసెలు చేస్తాము హ్మ్ ఆ తర తర్వాత డోనట్స్ చేస్తాం రోస్ కేక్స్ చేస్తాను
వావ్ రోజ్ కేక్స్ రోజు కేక్స్ ఆ ఏంటి
ఆహా రోజు కేక్స్ కాదు రోస్ కేక్స్ ఒకటే ఒకటే వర్డ్ అనమాట అది దానికి రోస్ కేక్స్ కి ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ లాగ ఉంటది
ఆహో రోజ్ ఫ్లవర్స్ అం అంటారు నా దగ్గర ఉంది అంటే బియ్యం పిండి అది ఎట్లో కొంచెం నాకు చెప్ ఇత్తర నాకు చాలా ఇష్టం మేడం మది నేను ఒక ప్లేస్ కి వెళ్ళాన్ ఊ అక్కడ తిన్నా అన్నట్టు ప్చ్ ఒక షాప్ లో తిన్నా స్వీట్ హలో క్రంచి క్రంచిగా స్వీట్ గా చాలా బాగుంది నేను మరి షాప్ కెళ్ళి అది ఎట్లా జెయలో యూటుబ్ లో జుసి ఐటమ్ తెచ్చుకున్నా బట్ నాకు ఒకసారి చెప్పండి ఎట్లా జెస్తరు అది
మైదాగా మైదా మైదా మైదా
మైదా పిండి నా
స్తమండి నేనేం జెస్ తనంటే మైదా ఫోర్త్ ఏస్తే వన్ ఫోర్త్ గోదుమ్ పిండి ఏస్తా
ఓకే ఓకే ఆ వేసి తర్వాత
ముందు ఎగ్సు ఇట్లా బీట్ జె ఎగ్ తింటారా మీరు
తింటం తిం
ఆ ఆ ఎగ్ హ్మ్ అంటే ఉజ్జాయింపుగానే ఏస్తాన్ నేను అట్లా కొల్తేం లేదు ఒక కేజీకి హాఫ్ డజన్ హ వన్ కేజీ పిండయితే హాఫ్ డజన్ ఎగ్స్ ఏస్తాను అన్మాట
ఆరేసి
షుగరు పౌడర్ జేస్ పెట్టుకోవాలి ఎగ్స్ మిక్సి ఆ ఆ ముందు ఎగ్స్ బాగా కొట్టలి అండ్ బీట్ చేయాలి తర్వాత బీట్ చేయాలి ద దాన్ని ఉ ఇట్లా హ్మ్ పిండి మీద పోసి షుగరు కల్పేసి మంచిగా తిప్
కేక్ ప్యాటన్‌లా గ కలపాలి ఇంకా ప్చ్ ఇప్పుడు మనం కేక్ తయారు చేసుకుంటాంగ అట్లా ప్యాటన్‌లా బాగా కలపాలె కలిపిన్‌ తర్వాత
కొంచు వాటరు వేసుకుంటూ ఇట్లా
తినే సోడా అట్లెమన్న ఎసుడెన
కొంజం వేసుకోవాలి కొంచెం మరి ఎక్కువ వేస్ య్ ఆ మెత్తగా ఉంటయ్ వేయకూడదు ఎక్కువ జస్ట్ ఒక్క ఒక్క పించ్ అన్మాట ఆ అల్ట్ నే మా మదర్ అయితే అన్ని స్వీట్స్ లో ఒక ఒక చిటికెడు ఉప్పు వేస్తారు వేస్తే మంచి టేస్ట్ ఉంటదంట ఊ హాలో ఆ మంచి టేస్ట్ ఉంటదంటది హలో